ఆ హలో వినిపిస్తౌందా
ఆ ఇప్పుడు విని వినిపిస్తాంది
ఆ అదే అయితే సిగ్నల్ ఉండే దగ్గర ఉండు ఆ ఆ చెప్పు ఏం చేస్తున్నారు
ఏం చేయాల మేడం మీరు ఏం చేస్తున్నారు
బావున్నారా
ఆ బాగున్నా మీే
ఏం చేయలేదండి కూర్చొన్నున్నా ఆ బాగున్నా
అవునా పిల్లలు ఎలా ఉండరు టీ అప్పుడే త్రీ థర్టీకి తాగేసు పెట్టుకొని
ఏం అంత తొందరగా
మ్
బి వినిపిస్తాందా నా మాట్లు
త్రి థాటికే
మీ వాయిసు కట్ అవుతాండే
హెడేగా ఉంటే కొంచం
ఆ ఒకే
ఇ కా పెట్టుకొంతా ఎప్పుడు హలో
పడుకో ఉడడు
ఆ
ఇంగొకడు నా ఒళ్ళో పడుకోండడు ఇప్పుడే నిద్ర లేశనాడు హు
గబబో
ఇంకో బాబు అదే పడుకోండడు చిన్నోడు, పెద్దోడు ఉచ్చవుండు.
అవునా ఏం విశేష్ చాలు ఎలా అయింది. మీ అది వేంటికల్ తిపించే ప్రోగ్రాము
ప్రోగ్రామ్ ఆ అయిందండి ఓన్ ఆ
ఎక్కడ జేసారు
తుమ్ మేము వెంకటేశ్వర స్వామికి జేశనమండి.
అవునా ఆర్ అడైతే డిన్నర్ పెట్టే పనేమ్ లేదులే
అవును అట్లని లేదు మాకు ఆయనే కులస్వామే అందువల్ల ఇక్కడ వేష్నా
అంటే మేము మా తనుషికి అక్కడే వెంటుకలు తిపించినాం ఫస్ట్ టైము ఖర్చులు ఏం లేదు మిగిలి పోయింది మాప్ పాపకు తీపిచ్చినప్పుడు భారీగా ఖర్చులయింది.
ఓకే ఓకే
అంటే నాన్ వెజ్ పెట్టే పనిలేదు కదా కొండపైనైతే హు ఇంకా పుట్టినరోజు ఎలా జేశారు.
ఆ పర్లేదండి అదో ఇంటి కాడ పిలిచి ఒక పది పదహైదు మందిని
సింపుల్ గా చేసుకున్నారా?
పులుగ చేసినాం.
ఒచ్చారా మన ఫ్రెండ్స్ అందరు? హ్మ్
ఎంటరు ఫ్రెండ్స్ వచ్చారు, డిగ్రీ ఫ్రెండ్స్, మళ్ళ పక్ క్కన అక్కన పక్కన వాళ్ళు. మ్ యా, అందరు వచ్చినారు.
పోనిలే, బాగా ఎంజాయ్ చేశారయితే?
అ
ఇంకా? నెక్స్ట్ ప్లానింగా?
నెక్స్ట్ ఏం లేదండి. నెక్స్ట్ టైము ఇక్కడ అనాథాశ్రమంలో అట్లా వాళ్ళకి, బర్త్డే టైమ్ లో అట్లా, చె అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాం ఈసారి.
అదే బెస్ట్ పని.
ఆ ఎందుకంటే, ఎట్ ఏ లేని వాళ్ళు పిల్లలు ఉన్నార్ రూ ఏటో తిన్నట్టు ఉంటుంది, అట్లా ఉమ్.
కన్నా, లేని వాళ్ళక్ పెట్టడమే బెస్ట్.
ఉమ్, అందుకండి ఈసారదే ప్
పిల్లోల్లకి అంటే, చిన్న పిల్లోలకి ఇప్పటి నుంచే కొంచెం హెల్పింగ్ నేచ్ చర్ నేర్పిస్తే
హ్మ్
బాగుంటుంది.
అందుకే, ఈసారి అదేప్ ప్లానింగ్ లో ఉన్నాడు మా ఆయన.
అవునా! పోనీలే, మేము మా ఆ, ఇంకేం బర్త్డేస్ అందర్దైపోయింది? నెక్స్ట్, మా పాపకోచేటప్ ఇప్పుడూ ఆ, ఇంకోసారి వెంట్రుకలు తీపించాలి. ఆ, అప్పుడు కొండక్ కెళ్ళేసి
హ్మ్
ఏ, చెవులు కుట్టిచ్చుకొరావాలి.
ఆ, చెవులు ఇద్దరుకి కుటిచ్చా, మా బాబోలకి. ద్దరికి ఆ, ఆ బాబుకి పెద్దోడిక్ కే మూడో సంవత్సరం, ఆ ఇంకా, చిన్న బాబుకు ఒక సంవ్ త్సరం
అంతలే పనికి పని అయిపో ఉంటది
ఆ అట్టే ఆ టోకన్ తీసుకొని ఇంకా మా అన్న మా అమ్మ అట్లా మేనమామ ఉన్నాడు కదా! సాఘ్యం ఉండది అందువల్ల ఇద్దరికి ఆడే తీసుకెళ్ళి చేపిచ్చినాం
అంతే అదే బెస్ట్ పని
మ్ మీ బాబు క్ మీ బాబు ఈ రోజు అండి మునక్కాయి బ సాంబార్ చేసిన చికెన్ చేసిన
అమి జాంది రొజా బా కుమ్మేసి ఉంటార!
ఆ మా వారు అదే చేయమని చెప్పినాడు ఆయనకి హెల్త్ బాగాలే ఇంకా కొంచం నాలుక అంతా చప్పగా ఉంది చేయమంటే సరే అనేసి ఆయన వరకి చికెన్ చేసిన మాకు సాంబార్
ఏందండి ఏమో అడుగుతన్నారు మా బాబు
బాబుకి చెవులు కుట్ టేహ్నారా అంటున్నా
లేదండి కుట్టాలి బాబుకి పాపకి ఇద్దరికి కుట్టించాలి బాబుకి ఎంత ఇప్పుడు నైన్ పెట్ తింది పాపకి త్రి పెట్ తింది కదా! ఇంకా ఇప్పుడు కుట్టేసం ఇద్దరికి కలిపి ఒకేసారి అంటే సమ్మర్ హాలిడేస్ అయితే ఆ రిలేటివ్స్ అందరి పిలవచ్చు కొండకు కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటుంది కదా అందుకని సమ్మర్ లో ప్లానింగ్ చేసుకుని వెళ్దాం లే కొండకి అనేసి అప్పుడైతే హాలిడేస్ ఉంటుంది కదా! రిస్క్ లేకుండా ఉంటుంది కొంచెం లేట్ అయినా కూడా ఓపిగ్గా కుట్కోవచ్చనా అయినా ఇప్పుడు ఎప్పుడు కుడితే ఏమండి ఈ గోల్డ్ రేట్ ఓకే.
అది నార్మలే, పెరుగుతానే ఉంటుంది. ఎప్పుడు తగ్గుతుందో తగ్గదు.
అది తగ్గాదు. కరీమీ తోనే ఉంటుంది.
ఇంకా, ఏమి మీరేమం టెట్ చేసినారు.
నేనా, ఈ రోజు గుత్తి వంకాయ చేసాను, రైస్ చేసాను అండి. మార్నింగ్ దోశే. ఇడ్లీ వేసి, చట్నీ చేశాను.
మ్
తినేసి, కడిగేసి అన్ని అయిపోయింది. మళ్ల నైటికి టిఫిన్ చే, ఆ బాబు స్ ఇప్పుడే లేచింనాడు, పాప ఆడుకుంటా ఉంది.
మ్మ్, టిఫినా నైట్.
ఆ, నైట్ టిఫిన్.
ఉమ్మ్
మీరేం చేస్తారు నైట్‌కి?
మీ వారు వచ్చేయింటున్నారా?
ఆ, లేదండి. మా వారు బళ్లార్లో, అబ్బాయి కర్ణాటకలో వర్క్ చేస్తున్నారు.
ఓకే ఓకే. సరే అండి. ఏం స్నాక్స్. మా ఆయన ఇంకా రాలేదు, షాప్ కేళ్లాడు. కదా, ఇంకారాళ వర్క్ నుంచి.
అవునా! ఏం చేస్తున్నారు?
ఆ, ఏం జేయలా! పిల్లలిద్దరూ పడుకొని ఉన్నారు. వాళ్లకి ఏవన్నా చేసిద్దామ వంట అని చూస్తాన్నా, ఓ మధ్యాహ్నం కూడా తినలేదు. మబ్ బాబు హెల్త్ బాలేదు, పెద్దోడికి.
ఆ
అందువల్ల,
చెప్పండి ఏం తిన్నారు, నైట్ క్స్ స్నాక్స్, ఈవనింగ్.
ఇప్పుడు ఏం చేయలేదన్న, పాలు వాలికితి బ్రెడ్ పాలు. వాడు ఏం తినడం లేదు, అందువల్ల బ్రెడ్ బాన్. ఇంకా నైట్ కి టిఫినన్నా చెయ్యాలి ఆ నైట్ కి టిఫిన్ ఇంక లేదండి చేయాలి
అవునా ఇంకా విశేషాలండి ఎక్కడికి వెళ్ళినారు మీరు మేమైతే ఆ అమ్మవారికి ఇచ్చినాము నన్ ఇదే కొటీలు అవంతా కట్ చేసాము వెడ్డీలు ఉంచినం కుడుకొ మీరు మళ్ళ డిన్నర్ ఏమనా పెట్టారా వచ్చ
డిన్నర్ లేదండి పెట్టలేదు ఎందుకు ఎందుకంటే మేము ఆల్రెడీ అది బర్త్డే చేసాం కాబట్టి లేదు లేదు ఇక్కడ వెం టుకలు తీసినాం కాబట్టి ఇంకా మరుసటి మరుసటి నెల ఎటు బర్డేనే కదా అప్పుడు ఒకే సార్ అట్ల టిన్నర్ పెట్టేద్దామని అందుకే అందుకే బర్డే చేేశినవా అంటయి
మేము డిన్నర్ అప్పుడు వెంటికలు తీపిచినప్పుడు డిన్నర్ పెట్టాము మల్ల బర్త్ డేక ఏవర్ని పిలవల సింపుల్ గా చేస్ స్కునేది
దండి
ఆ మిడిల్ క్లాస్ బాధలంతే అండి
ఊ
చెప్పండి
ఇప్పుడ ఏ క్లాసు బాబు
బాబునా
హమ్ త్రాడా
ఆ నెక్స్ట్ ఇయర్ చేర్పిచ్చేస్తమండి పిలల్తో ఏగలేకపోతానం ఆ జూన్ లో కాదు ఆ జూన్ లోనే
అదే అంగన్వాడి అంతా ఉద్దండి ప్లే క్లాసుల వేసేయండి
ప్లే క్లాస్ లో వయ్యచ్చ అంగన్ వాడి పక్కనే కదా
ఊ ఎందుకంటే ఇంగ ఇప్పుడు ఏసేస్నర అంటే చాలా అంగన్వాడీ అంత ఇప్పుడు అంత కేరింగ్ లేదు పిల్లకి ఏదో ఒకటి వస్థాంది న్యూస్ ఏమంటే వాళ్ళ ఇంట్లో ఉండే ప్ర ప్రష్టేషన్ అంతా ఇంగ పిల్లల మీద చూపించేస్తున్నారంట
అదే ప్రిక్ ప్రీకేజీకి వెయ్యాలి మా కొడుక్కూడా నెక్స్ట్ ఇయర్ వోచ్చి చేస్సాం స్కూలు అక్కడే ఈ పాపను కూడ వేసేస్ స్తే
ఊ అం అయితే ఓకే అండి అయితే బాలబడ్ల్లో చేయిర్పించండి కాకపోతే చూసుకోండి క్యారింగ్ ముందు రాలేదని చూస్కోండి.
ఊ చూస్తాన్నామండి. పిల్లోల్కి స్కూల్ మంచి స్కూల్ జాయిన్ చేరిపిస్తే
ఆ
బాగుంటుంది. మీరు మీర ఏ స్కూల్ వేస్తన్నారు.
స్కూల్ ఇంకా అనుకోలేదండి. చేర్పిచ్చాలే
అవునా
ఆ ఇప్పుడు ప్రస్ ఊ అం ంటే మేము ఇల్లు మారాలనుకుంటునాము. ఆ ఒకవేళ ఇల్లు మారేటట్టై అయితే ఎక్కడని మేము ఇంకా నిర్ణయించుకోవాలా ఒకవేళ ఇల్లు మారేటట్టయితే ఇంకా దాన్ని బట్టి స్కూల్ హూ
ఏందో
ఆ షిఫ్ట్ అవ్వాలండి అందువల్ల
మంచి స్కూలుగా మారా
ఊ అవునండి ఏదో ఇప్పుడు అదే స్కూల్ కోస్ ఆ ఫస్ట్ ఇల్లు దొరికి మాముూలుగా తీ రెంట్ హౌస్ దొరకడం చాలా కష్టం అయిపోతాంది సిటీలో
అవునండి చానా రెంట్ ఉంది ఇప్పుడు
రెంట్ ఎక్కువ ప్లస్ ఆ దొరకడం కూడా కష్టం అయిపోతాంది.
అంత ఫెసిలిటీ కూడా ఇవ్వనంటా ఉండారు.
అది
ఆ టీ కాఫీ తపెట్
సరే అండి ఆ టైం అయిందనటి మళ్ళ చేస్తాను
సరే అండి